నమస్క
నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నామండి
ఏం కూర అండి
కూరా చిక్కుడుగాయా
అదే గదా ఇప్పుడు ఏ సీజన్ అయిపోనాక తింటున్నారు
చెప్పనాకంటే చెట్టు వీకుతాంటే అంటే కొన్ని లేత లేత కాయలు కనపడితే తెంపేసి ఉండామండి
అ జ అవునా అండి
మీరు నిన్నటి నుండి మాట్లాడతారేమో కాల్
అయ్ పోలేదండి నాది వచ్చుడే నిన్న వచ్చిందండి
ఎన్ని కాల్స్ అయిపోయినాయ్ అండి మరి
ఆ మూడు అయిపోయినాయండి
నిజం చెప్పండి ఇప్పుడు
నిజం చెప్పండి అన్ని కాల్స్ అన్ని వేండి నాలుగఐదు వేయండి ఆ రు రెండే చూపిస్త న్నయండి నిజంమండి నువ్వు నమ్ముతే నమ్మండి లేకపోతే లేదండి నీతో నాబద్దం అడతా అండి అందుకే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నా నిను
మీరు మాట్లాడండి ఈ రోజ అంతా కాలిగానే ఉంటా తెల్లందాకా చేసినా మాట్లాడతారు నాకు అదేం నిన్న మీటింగ్కు వెలిడం వల్ల నాకు ఇగ నాకు అదే సరిపోయింది చెప్పేదేం లేదు ఆన్లైన్ వర్కే ఉన్నది అది అది ఎవరికి అర్థం అయితలేదు దాన్నే మళ్ళా ఇట్లా చేయ్యాలి అట్లా చేయాలి మళ్ళా వారం రోజుల తవా మళ్ళా మీటింగ్ పెడతాం అని ఊకె ఆన్లైన్ వర్క్ గురించే చెప్తురు ఎవరికి అది సామాన్యంగా అర్థమయితలేదు పక్కలు ఉన్నాయ్ అంలా చేసేటివి
అవునా అండి
త్త లెక్కలు మొత్తం కొట్టి చేయాలి అని అన్నారు అన్నందుకే అవి అర్థం కావట్లేదు సీనియర్లు అంతకు ముందున్న పది సంవత్సరలు కానుంచి ఉన్న సీనియర్లకే అర్థం అయితలేదు అది ఆ అవు అట్లా ఇబ్బంది అయి చేయలేకపోతారు
ఆ మన పిల్లల స్కూల్ వెళ్ళా అండి
నిన్నమొన్నా మాట్లాడిన స్టోరీస్ ఏం లేవా అండి
నిన్న మొన్న ఎవరు చేయలేదండి ఉమ్ నిన్న మొన్న నిన్న మన్న మాట్లాడిన వాళ్ళు ఉ నాతో మాట్లాడింరు గాని నేను ఛాయస్ అడిగితే సప్పుడ చేస్తలే రండి
అట్లుంటదా అండి మనం మాట్లాడినప్పుడు మనతోటి కూడా వాళ్ళు మాట్లాడాలె కదా
ఎగ్గర చేస్తున్నారండి
నాకు కూడా గట్లనే చేసిరండి కోపం వచ్చింది ఇప్పుడు మనం ఒకరికి చేసినాం అంటే వా వాళ్ళు మనతోటి మాట్లాడింటే మనం కూడా వాళ్ళతో మాట్లాడాలే కదా అ మరి మరి మన అవసరం తీరింది కదా అని మనం సైలెంట్గా ఉంటే నడుస్తదా
మాకు గిరాక్ వచ్చింది మాకు టైలరింగ్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారండి
ఒక్కరే కదా అండి టైలరింగ్ చేసేవాళ్ళు
అ అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారండి మాకు రిలేషన్లు
హు
వాళ్ళది అయిపోయిందండి వాళ్ళది అయిపోయింది అంటాలండి మీకు తెలిసిన వాళ్ళే అంటళండి అట్లా
గట్ల ఉండొద్దండి నేను ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయితేనే ఉంటా కాకపోతే కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తే తర్వాత చేస్తా అని చెప్తదప్ప నేను ఎవ్వరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతనే ఉంటా
చాలా మందికి అక్క నా కాల ఊ అక్క సిస్టర్ నా కాలు అయిపోయిందిద నా కాలు ఉన్నదని మాట్లాడతరండి అంటే తొంద తొందనే చేసెదండి నేనైతే
ఊ గట్లవుంటద అందరం మనమే మనమే మాట్లాడుకోవాలి మనమే చేసుకోవాలి. ఇక్కడ జరిగిన విషయాలు ఏం తెలవదా అండి
ఇక్కడ జరిగిన విషయాలండి
ఇక్కడ
ఇక్కడ అంటే
ఊర్ల విషయాలు ఏమన్నా
తెలవదండి మీరు చెప్ప మీ మీరు చెప్పాలండి పండగ అంటే అంటే ఏం పడుగండి
ఆహా మీరు వెళ్ళలేదా అన్నారు కదా అండి ఎల్లమ్మ పండగ
మాకు ఫోన్ వచ్చిందండి అంటే మా హస్బెండ్ది నెంబర్ లేదట అందుకే మాకు చేసారండి మేము మా హస్బెండ్ తో మాట్లాడలేదండి ఇట్ల చెప్పలేదు మరి ఆయన పోయిండో పోలేదో తెలియదండి ఇగ
ఆహా ఎవరిని పిలువకుండా పండుగ చేసింది అది ఏందన్నట్టు అర్ధం కాలేదు
ఇట్లా స్టేటస్ లో చూడలేదా అండి మరి భయంకరంగా ఉన్నారండి
ఆ స్టేటస్ లో చూసినా ఆ ముగ్గురు మరలీద్దరు ఇంకెవరో వాళ్ళు అసలు వాళ్ళనైతే ఎప్పుడు చూడలేదు
నేను కూడా ఎప్పుడు చూడలేదండి ఏ ఊరు వాళ్లో తెలవదు అవునా
ఉ ఒకసారి ఆళ్ళ ఆ గవ్వలు గవ్వదండలు
హుమ్
ఎల్లమ్మ తల్లి అంటే గవ్వలు వేసుకోవాలి కదా
ఆ ఆమె చేసినా ఆమె వేసుకోలేదు కదా అండి మరి
ఏ అంటే ఆమె చిన్నది అన్నట్టు వాళ్లది పెద్దది కావచ్చు మరి
అవునా అండి బందబస్తు బ బందబస్తు ఉన్నారండి మరి వాళ్లు అయితే
హు వాళ్ళు మంచిగనే చేత్తట్టున్నారు అయి కూడా
ఊదుడు బాదుడు కూడా ఉన్నట్టున్నదండి
గదే గదేనండి ఊదుడు
ఏమన్నా ట్రైనింగ్ తీసుకుంటుందా అండి మరి
ఉందాట కదాండి అనంగిన్న నేను కూడా
ఏమో చూస్తే అట్లే ఉందని అనిపించింది.
ఏమో నాది కూడా కొంచెం అటు ఇటే మనకైతే క్లారిటీ తెలవదు క్లారిటీ తెలవంది మనమైతే ఏం చెప్పలేం కదా
ఉ ఒకసారి ఒకసారి వేములవాడ పోతానంటే కూడా ఒకసారి మహిళ సంఘం గ్రూప్ గురించి ఫోటో దిగాలంటే ఆమె ఒకసారి నాకు బస్సుల కలిసిందండి
మ్మ్
మీ ఊరు ఆమె కలిసిందండి
మ్మ్
కలిస్తే మ్మ్ వేములడకి పోవాలే షాపింగ్ చెయ్యాలే బట్టలు తీసుకోవాలే మిషిన్ కాడ ఇవ్వాలే ఆ రెండు రోజులే టైం ఉన్నది అంటే అప్పుడు వేములవాడల కొంచెం రోడ్లు పోస్తున్నారు అటగా అప్పుడు కొంచెం వేములవా డా నడుస్తలేదట ఓపెన్ ఓ ఆ సీజన్లో పోయిందండి ఆమె
అవునా
అయితే వేరే వాళ్ళలకు అంటే నన్ను తీసుకుపోయిందండి షాప్ కాడికి తీసుకపోయింది సారీలుస్ కొనడానికి
షాపింగ్ చేయడానికా
ఒక ఆమెకు నేను చీర తీసుకోవాలని అడిగిందండి ఆమె వేములవాడలో స్టేటస్ గుండంలో దిగి ఫోటో పెడతాంటే ఈమె ఆమె అన్నట్టున్నదండి అది ఈ కలక్షను ఎప్పట్నుంచో ఉన్న టున్నదండి అందుకే వచ్చారండి వాళ్ళు మ్మ్ మన ఊరు వాళ్ళు చూసి ఏం అనుకోలేదండి మరి
ఎవర్ని అందుకే పిలవలేదు కదా అండి
మ్మ్ హ్మ్ ఫోన్ల ద్వారానే చేసాదండి
పిలిస్తే వాళ్ళను రెడ్డీస్ వాళ్ళని పిలుస్తది గని మిగతా వాళ్ళ ఎవ్వరినీ పిలవలేదు ఎవరిని చేయలేదు అసలు ఆ ముచ్చటే తెల్వదు ఎవరికి
అవునా అండి
మ్మ్ ఒకసారి వాళ్ళ వదినని అడగాలి ఏం జరిగింది ఆళ్ల వదిన చిన్నామే చిన్నామే ఉంది కదా
ఆ
వచ్చిందికదా ఆమెనడుగుతే మ్మ్ మొ వచ్చింది వచ్చింది ఆమెను అడిగితే అంటే ఇప్పుడు ఆమె పండుగ చేసుకుంది కాబట్టి ఆమె బట్టలు పెట్టాల కదా బట్టలు పెట్టాల కాబట్టి ఆమె వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆమెకు తెలిసిపోతయ్ కదా ఏదైనా
మీరు గెలుపుతారా అండి చిన్న చిన్నగా
గేలకడం ఏంలే డైరెక్ట్ అడుగుదాం గేలకడం ఏముంది అందుల
మ్మ్ హుమ్మ్
డైరెక్ట్ ఏంది మరి పండగ చేసిరా మరి ఏంది ఎవరిని విలువలేదు కదా మరి ఎట్లా చేసిర్రు ఏం కథను అడుగుదాం
అవునండి ఎలా ఫ్యామిలీ వాళ్ళు ఏం ఎవళ్లు పోలేదా అండి మరి
నేను ఇంటికాడ లేను కదాండి నిన్న నిన్న నై నిన్న పొద్దున బస్సుకిపోయి నైట్ ఎనిమిది అయింది వస్తా
అవునవును
హ్మ్ ఫొటోస్లో కూడా వాళ్ళయ్యే ఉన్నాయి కానీ ఇప్పుడు మీ వోళ్లయి అయితే ఎవరియి లేవు కదా
మ్మ్ హ్మ్
హ హ ఇయాళ స్టేటస్ పెట్టే కదా ఆయన కూడా
ఏమనండి ఎవరు పెట్టారండి
ఫొటోస్
డబల్ బెడ్రూమ్ ఆయన పెట్టాడా అండి
ఉ మ్
మాకు రాలేదండి మాకు రాదు ఆయన స్టేటస్
ఎందుకు నెంబర్ లేదా అండి ఆయినది
ఉండే గని మరి ఎట్లా మరి తీసేసుకున్నారో ఎట్లొ తెలువదు కాని మాకుస్త లేదండి మరి ఏం చేసుకున్నాడు
వాళ్ళు తీసేస్తే కూడా అంటే ఇవి ఏదో పెడతారట కదా కొంతమందికి వచ్చేటటు కొంతమందికి రానట్టుగా పెట్టుకుంటాడు అ ఏంటియో మన కద్దెలువది మరి
ఏమో అండి మరి మాకైతే ఒక నాలుగై రోజుల నుంచి అస్తలేదండి
గొడవైందన్నారు కదా మరి అట్లా ఇట్లా ఏమన్నా
గొడవా
మీరే అంట్రి కదా మాటలు లేవు
గోడువయ్ యింది అని ఏమో మరి రాలేదండి
తీసేసిర్రు అంటావా గదానికే గట్లా తీసేస్తారా
ఎమ్మో అండి మరి మరి ఆయన ఏమోతిండో ఏమైందో అని తెలువదండి సదువురాని వాళ్ళే తెలికల వాళ్ళండి చదువచ్చిన వాళ్ళే తెలివిగక్కోళ్ళ అయితారు
అవును ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి పెళ్ళి చదువు రానోళ్ళకి పెళ్ళి ఎంత పెడింగ్ చేతన
అ అదే వల్ల హస్బా ఆ వైఫ్ వస్తుందండి
ఎక్కడికి
వాళ్ళ వైఫుది వస్తుంది టేసర్ కానీ ఆయనది వస్తలేదు మరి
నాకోస్తలేదు వల్ల వైఫుది మరి
అంటే దీకులో నీ నెంబర్ ఉందా లేదా
ఉంది ఆ నా నెంబర్ ఆమె సేవ్ చేసుకుంది ఆమె నెంబర్ నేను సేవ్ చేసుకున్నా
ఉమ్ హు ఆ మాకా మాకు ఆమె స్టేటస్ వస్తది కాని ఆయనది వస్తలేదన్ గొడవ అంటే మామూలుగా ఏం లేదండి ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ గొడవ ఉండే ఉంటదండి దానికి పగలు పెంచుకోవడం అవసరమా అండి
అవసరమే ఉంటది కదా అండి అందరు ఒక తిరుగుంటే సంసారం ఎట్లా సాగిపోతదండి
ఉమ్ హు
అందరూ ఒక్క తిరుగుంటే ఫ్యామిలీలలా ఎందుకు గొడవలు వస్తాయి ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా ఉంటేనే గా కదా ఈ గొడవలు జరిగేవి
అవునండి కాలు ఓవర్ అయిందండి